నమస్కారం అండి
కారమండి
ఎలా ఉన్నారండి
మేం బాగున్నామండి మీరు ఎలా ఉన్నారండి
మేము కూడా బాగున్నామ అండి
తిన్నారా అండి
ఆ తిన్నా అండి మీరు తిన్నారా అండి
ఆ ఇందాకే తిన్నానండీ కాదండి మీతో మేము కొంత సమయాన్ని మీరు మాతో కేటాయిస్తారా అండి
ఆ తప్పకుండా అండి
మీరు మీ డైలీ అలవాట్లు మీరు ఏమన్నా వర్క్ చేయడం అలా మాతో కొంచెం సమాచారాన్ని మీరు తెలుపుకోగలరా అండి
ఆ తప్పకుండా చెప్తానండి వినండి
ఆ చప్పండండి
మార్నింగ్ ఆ సిక్సీ లేదా సెవెన్ కి అలా లేస్తా అండి
అవునండి
ఆ తర్వాత డైలీ రి ఫ్రెష్ అవుతానండి ఆ తర్వాత భోం చేయడం ఇంకా మధ్యానం వరకు కాసేపు అంటే నాకు బుక్స్ చదవడం అలా అలవాటండి
ఆ చానా మంచి అలవాటు అండి అది
ఏవైనా బుక్స్ చదువుతుంటా అలాగే ఇంకోద్దిసేపు ఏమన్నా మీమ్స్ చూస్తుంటాండి సోషల్ మీడియా లో అలా
అంటే ఎలాంటి బుక్స్ చదువుతారండి
దేమన్న ఎడ్యుకేషన్ కి సంబంధించి అలాగే హిస్టరీ
ఆ
ఎవండ
అవున
మీ డైలీ లైఫ్ ఎలా ఉంటుందండి
మా డైలీ లైఫా అండి
అవునండి
నేను పొద్దున్నే నాలుగు-నాలుగు గంటలకు లేస్తానండి
అవునండి
లేసి నా కార్యకృత్యాలన్నీ ముగించుకొని రన్నింగ్ వెల్ స్తునాన్ని
అవునండి
రన్నింగ్ కి వెళ్ళి ఓ సెవెన్ సెవెన్థర్టీకి అలావా పనండి వచ్చి నేను ఇంట్లో కొంచెం మెడిటేషన్ చేయడం కానీ అప్పుడు అలా మెడిటేషన్ అలా చేస్తానండి ఇంటికి వచ్చి మరి ఇట్లో వచ్చే మొహం కడుక్కకొని అంత అవు తల స్నానం చేయటం తల స్నానం చేయటం అలా చేస్తానండి చేసి ఇ టిఫన్ తింటానండి టిఫిన్ తిని వన్స్ కాలేజ్ ఉంటే కాలేజ్ పోత లేదా హాలిడేస్ ఉంటే ఇంట్లో ఉండి ఉపాధ్యాయులు ఇచ్చిన హోంవర్క్ లేదా ఏమాన్నా ఎగ్జామ్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటే అవి చదువుకుంటానండి ఆ మధ్యాహ అలా కొంతసేపు మొబైల్
అంటే ఎలా అండి ఏమన్నా అసైన్మెంట్ కోసమా లేదా చదవడం అలాంటివా అండి
అంటే కొంచెపు గేమ్ ఆడ్డం గేమ్ ఆడ్డం మరి సోషల్ మీడియా యాప్స్ కొన్ని కామెడీ వీడియోస్ ఉంటావి చూడడం
అ
ఆ అలావేమన్నా కొన్ని జాబ్ వేకెన్సీ అలా ఉంటే అలాంటివి కూడా చూసి ఏ ఆ ఎగ్జామ్కి ఏమేమి వస్తాయి అలాంటివన్నీ నేర్చుకోవడం
అవున అంటే గేమ్స్ బాగా ఆడుతుంటారా అండి మీరు
అవునండి బాగా ఆడతామండి మీరు ఆడత
ఆ ఆడుతుంటామండి అంటే మొబైల్ ఫోన్ లో కంటే నాకు నాచురల్ గా ఆడ్డం ఇష్టం అండి బయట
అవునండి ఎటువంటి గేమ్స్ ఆడ
ఎక్కువగ ఫ్రెండ్స్ తో అలా ఫ్రెం డ్స్ అంతా ఉన్నవుడు అలా క్రికెట్ ఆడుతూ ఉంటా అండి
అవునండి క్రికెట్ ఆడతారా అండి మీరు అంటే బౌలింగా లేదా బ్యాట్స్మెన్ అండి
నాకైతే బౌలింగ్ ఇష్టం అం
ఎందుకండి తెలుసుకోవచ్చా అండి
అ బౌలింగ్ అంటే బ్యాట్స్ మెన్ ఒక మైండ్ ని రీడ్ చేసి అంటే నెక్స్ట్ బ్యాట్స్ మెన్ ఏ షార్ట్ కొట్టగలడు అని గెస్ చేసి బౌలింగ్ చేయచ్చండి
అవునా అండి
మీరు అండీ
నేను క్రికెట్ ఆడుతూ ఉంటానండి
అంటే ఎలా అండి అంటే ఫ్రెండ్స్ తో వెళ్తు ఉంటారా లేదా ఏదన్నా టోర్నమెంట్స్ అలానా
అంటే ఫ్రెండ్స్ తోనే నైన్టీ పర్సెంట్ ఆడుతూ ఉంటానండి
అవున అండీ
ఫ్రెండ్స్ తో ఆడుతూ బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటామండి
ఆ అంటే ఇప్పుడు ఈ సమాజం చాలా వే ఈ విధంగా అభివృద్ధి చెందుతుంది కదండి
అంటే ఎలాంటి దానిపైన అండి
అంటే అన్ని విషయాల్లోనూ అండి టెక్నాలజీ పరంగా కానివ్వచ్చు
అవునండి
చానా వే చాలా రంగాల్లో కూడా త్వరగా వేగంగా అభివృద్ధి చెందుతుంది
అవునండి సాంఘి
అ అవును అంటే దానికి మనం ఎలా మన డైలీ లైఫ్ లో ఎటువంటి మార్పులు చేర్పులు చేసుకోవాలని మీరు అనుకుంటున్నారండి
అంటే మనం కూడా ఈ సమాజం లాగానే మనం కూడా పరుగులు తీయాలండి ఈ సమాజంతోనే మనము ఫాస్టులో ఎలా ఉంటామో అలా ఉండకూడదండి ఈ సమాజం ఎలా ఎలా చేంజ్ అయితుందో మనం కూడా మన అలవాట్లని అలా చేంజ్ చేసుకోవాలండి
అ
పులు ఇప్పుడు మీకు టెన్ కే శాలరీ వస్తుంది అనుకోండి ఫాస్ట్ లో
అవునండి
టెన్ కే శాలరీతోనే ఇప్పుడు పాస్ట్లో మనం ఇంట్లో ఇండ్లు మొత్తం గడు గడిచే అవకాశం చాలా నైంటీ నైన్ పర్స్ సెంట్ అలా ఉండేదండి
అవునా అండీ
వచ్చినా కూడా ఇప్పుడు అలా కాదండి ప్రతి ఒక్క వస్తువు మీద రేట్స్ అనేవి ఎమర్పి రేట్స్ అనేవి చాలా వరకు పెరిగాయి కదండి
అవునండి
డం వల్లా మనము వస్తువుల్ని కొనలేకపోతామండి అంటే అబ్బుడు మనకి మనకు వచ్చే శాలరీ కూడా మనకు సరిపోదండి
అహ
అంటే తక్కువగా మనము యూస్ చేసుకోవాలండి ఫాస్ట్లో మనము ఏవైతే ఎక్కువగా చేస్తున్నామో అవన్నీ గ్రహించి కొంచెం తక్కువగా వాడుకోవాలండి ఆ వస్తువుల మీద
ఆహా
మీ అభిప్రాయం తెలుసుకోవచ్చా
నా అభిప్రాయం ఏమ్ అంటే ముందుగా మీరు చెప్పిన విధంగానే సమాజంలో ఎటువంటి మార్పులు అయితే అవుతుంటాయో వాటికి తగ్గట్టుగా మన జీవితాన్ని మనం మార్చుకు కోవాలండి ముఖ్యంగా హెజ కేషన్ పరంగా అయితే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారుంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేది ఉంటదు ఇంకొన్ని రోజులకి అంత అ తరించిపోతుంది దాని సమయం అంటే దాని స్థానంలో మనకు అన్ని రోబోటిక్స్ అవి వస్తుూ ఉంటాయి అంటే న్నా అవునండి ఏ అనేది చాలా అంటే ఇప్పుడు మనకు నాచురల్ అనేదిందా అండి
అవునండి
అంకా కొన్ని ఇయర్స్ తర్వాత సూపరే అనేటివ్ గాని కొన్ని అమల్లోకి రావచ్చండి
అవునండి
అది అంటే ఏ ఏమనగా అంటే అంటే ఒక మనిషి అనే వాడు ఎలా అయితే ఆలోచించ నిర్ణయాలు అనేటివి తీసుకుంటాడు ఒక మెసి కిషన్ లేదా ఒక ఏందన్నా కానీ ఒక ఎలక్ట్రానిక్ పరికరాలు అవి కూడా అంటే వాటికి సహదా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాయండి ంటో ఒక మనిషి అనే వ్యక్తి అవసరం లేదు కుండాల
ఇప్పుడు మా ఒక మనిషి ఎలా ఆలోచిస్తున్నాడో ఇప్పుడు నెక్స్ట్ ఏ స్టెప్ వేయాలో అనుకుంటున్నాడో మనిషి ఆ స్టెప్ మనికిికికు కాకుండా ఒక ఒకవేళ రోబోట్స్ కావచ్చు ఏమన్నా ఎలక్ట్రిక్ గ్యాజెట్స్ కావచ్చు అలాగదండి అవి కూడా అలానే కదండి మీ చేసేది
అలాగే అండి అంటే మనిషి లోపల
ఎలా ఉంటుందో అలానా అండి.
అంటే మనిషి బ్రెయిన్ కంటే ఇంకొంచెం అడ్వాన్స్డ్ గానే ఉండచ్చ అని నా అభిప్రాయం అండి.
అవునా అండి.
ఇంకా అంటే ఇప్పుడు మాములు నార్మల్ స్కూల్స్ కాలేజెస్ అలా ఉంటాయి కదండి.
అవునండి.
ఇంకా ఏమన్నా మార్పులు తేవాలని మీరు ఏమన్నా అనుకుంటున్నారాండి.
అంటే మార్పులు తేవాలండి ఖచ్చితంగా మార్పులు తేవాలండి.
అంటే ఎటువంటి మార్పులు తేవడం వల్ల పిల్లల భవిష్యత్తుకి ఉపయోగం పడుతుందండి అది
అంటే మనము పాస్ట్లో సిలబస్ ఉండేది కదండి మన పాస్ట్ మనం చదువుకునే అప్పుడు సిలబస్సు
అవునండి.
పర్సెంట్ ఇప్పుడు కూడా అదే సిలబస్ ఉందండి.
అంటే ఇప్పుడు సిలబస్ అప్ టు డేట్ అప్డేట్ చేయ్యాలి అంటున్నారు.
అవును అండి. చేంజ్ చేయాలండి ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ ఎలా ఉందో సిలబస్ కూడా ఈ జనరేషన్ తగ్గట్టుగా చేంజ్ చేసుకోవాలండి.
అవును.
అంటే సైన్స్ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు అలా సబ్జెక్ట్స్ ఉంటాయి కదండి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్
అవునండి.
అలాంటివండి అలాంటివి బాగా చేంజ్ చేసుకుంటే ఇప్పుడున్న ఏఐ సాఫ్ట్వేర్ రంగాల్లో కూడా బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చండి. అంటే నా అభిప్రాయం ఇదండి మీ అభిప్రాయం ఏంటో మీరు చెప్తారా అండి.
నా అభిప్రాయం ఏమంటే అంటే కొన్ని సబ్జెక్ట్స్ చేంజ్ చేయ్యాలి కొన్ని అలాగే ఉంచాలండి. అంటే ఇప్పుడు మన సంస్ స్కృతి సాంప్రదాయాలు అలాంటివి అనేటివన్నీ ఈ కాలం పిల్లలకి ఏమీ తెలియదండి ఎలా ఉండేది పూర్వం అని
అవునండి.
ఇవన్నీ అలాగే పెట్టి కొంచెం ఇంకా మిగతావి ఏవన్నా సైన్స్ గానీ అలాంటివన్నీ మార్చాలండి అంటే హిస్టరీ గాని తెలుగు అలాంటివన్నీ అలాగే పెట్టి కొన్ని సబ్జెక్ట్స్ చేంజ్ చేయాలండి.
అంటే హిస్టరీ కూడా కొంచెం
త్లో ఉపయోగపడుతుందండి అంటే ఫ్యూచర్ లో ఏమన్నా ఏ సబ్జెక్ట్ల నన్న అవగాహన పెంచుకోగలరు వారు
అంటే హిస్టరీ కూడా ఇప్పుడు మనకి చాలా వరకు చేంజ్ చేయాలండి మనం పాస్ట్ సిలబస్తో పోలిస్తే
అవునండి హిస్టరీలు కూడా మనకు వేరే దేశాలవి కాకుండా మన దేశంవి మనం కొంచెం తెలుసుకోవాలండి డీప్గా
అవునండి హిస్టరీలో ఎలా అంటే మా వే ఇతర దేశాలు ఎలాంటి పనులు చేస్తున్నారో అలాంటివే చూపిస్తారండి.
అవునండి.
అంటే లైక్ ఇంగచ అమెరికా అనేది ఓ దేశమండి.
ఆ
ఆ దేశము వారు గెలిచింటుందండి ఒకసారి ఏమో అంటే ప్రతిసారి ప్రతి బుక్లోనూ అదే చూపిస్తారండి మనం కూడా గె చాం కదండి ఇండియన్సు మన మనం గూడా గెలి చ్చినట్లు బుక్లో చూపీలే కదండి అలాంటివి చేస్తే కొంచెం పిల్లోళ్ళకి జ్ఞాపక శక్తి అలా పెరగవ
అంటే మన భారతదేశం అంటే ఏమి అంటే మన దేశం గురించి మనం తెలుసుకోవాలి అంటున్నరండి
అవునండి తర దేశాలకు అంటే మన దేశంలో మనమే కోవాలి కదండీ
అవునా అండి
సరేనండి మీకు తోచిన సమాచారాన్ని మీరు మాకు అందజేసినందుకు ధన్యవాదాలండి